హాయ్ అలా నా స ఏముంది ఏంలేదు మీరేం జేస్తున్నారు. స ఏం లేద్ మీరేం చేస్తున్నారు.
ఏంలే ఏంలే ఫెస్టివల్ ఐపోయిందిగా కాళి మీరు తిన్నాం మీరేం జేస్తున్నారు ఎక్కడ ఉన్నారు.
ఉమ్
ఈ కన్నయా ఇకడ అత్తాయ గార్ ఇంటి కన్న
మమ్మీ వాల్ ఇంటి దగ్గర.
అమ్మవారి ఇంటికి ఫేషూ ఆహా ఒకే ఒకే ఫెస్టివల్ మంచి జరుపున్నారా ఫెస్టివల్ మంచిగ జరుపుకున్నారా. ఏ మమ్మీ వాల్.
ఆ మంచిగా జరుపుకున్నాం ఆహా
ఉహు ఏమయ్య సస్ స్పెషల్స్ ఏంటి
నిన్న మాటను ఉగాది పచ్చడా బక్షాలు పూర్ణాలు మీరు
ఓకే మీ సేమ్ అది కూడా అంతేగాని పూర్ణాలు చేసుకో మా ఊర్లో ఏరెక్వ
ఆహా బక్ షాలు చేసుకున్నారా
ఆ భక్ష్యాలు చేసుకున్నాం భక్ష్యాలా లేకపోతే బొబ్బట్లా మీరు వేసుకుండేది అంటే ఆ భక్షలు అంటే జస్ట్ ఓన్లీ ఫూలింగ్ ఉంటది భక్ష్య అంటే సేమ్ చపాతి లెక్క చేస్తారుగా
ఆ ఆ
ఆ చపాతి లెక్క చేసారా జస్ట్ ఏంటి ఒక ఇలా అన్ ఫోల్డ్ చేసి చేశారా అని
చపాతీల్ టైపుల్
ఆహా బొబ్బట్ల ఉహుహు
మీరు చేస్తారా మీ మమ్మీ వాళ్ళు చేస్తారా
మమ్మీ వాళ్ళ చేస్తారు నేను కూడా
ఆహా
ఉమ్
పిల్లలు ఏం చేస్తున్నారు.
తింటున్నారు. అదొకటి ఇదొకటి అప్పలావి తినుకుంటే కూసుంటాళ్లు ఎప్పటికి అదే పని వాళ్ళకి.
ఆహా
మేమా మండే.
మండే రోజా. నేను ట్యూస్డే.
మంగళవారం ఎల్లారా.
ఆ అనుకోకుండా సడన్ గా అమ్మ వాళ్ళు వెళ్ తున్నారు సిటీకి అనంగనే.
అవునా
వచ్చేసిన మళ్ళ ఒక్కదాన్నే ఇద్దరు పిల్లలు తీసుకని వెళ్ళాలి కదా ఇగ వాళ్ళు, వెళ్లేటప్పుడే వెళ్తే అయిపోతది కదా అని వచ్చిన ఉమ్ హ్ అంతే వచ్చినామా మంచిగా ఉన్నామా మళ్ళ మన ఇంటికి వెళ్లి. మనం పోయినామా.
ఆ పేర్లోనే ఉంది మ మంగల మంటే మంచి కాని జనాలు ఎందుకట్లా అంటారో నాకు అర్థమే కాదు అసలుకి. పర్టిక్యులర్ గా మా వదిన వాళ్ళు అయితే పర్టిక్యులర్ గా ఉండ్రు. మంగళవారమా మంగళవారమా అని అంటార్ర్ ఆ
నీకు మనీ చూపిస్తున్నాయా.
మనీ అ ఆక్చువల్గా. కాల్స్ మీరూ అందరు చేసిన కాల్స్ మనీ చూపిస్తుంది.
ఆ
ఈ కాల్స్ నైన్టీన్ వస్తుంది. అయితే కస్టమర్ కేర్ చేస్తే అప్డేట్ చేయండి. అప్డేట్ చేసి రిఫ్రెష్ చేసి మాట్లాడండి ఒకసారి అని అన్నాడు. అయితే అప్డేట్ చేసిన చేసి చేస్తున్నా ప్రియాంకకి చేస్తే బిజీ అన్నది సో నీకు జేసిన. ఒకవేళ నీవి కూడా రాకపోతే ప్రియాంక చేసి స్టాప్ చేస్తా ఇగ ఏంది ఊకె
అది అప్పటి నుంచి చేస్తున్నాం అప్పుడు మాట మాట్లాడినాం కూడా మనం లెవెన్ మినిట్స్ ఎక్కునే మాట్లాడినాం అయినా రాలేదా.
ఆ ఒకటేమో జీరో అయిపోయింది కూడా రాలేదు ఒకటి ట్వెల్వ్ మినిట్స్ అయింది రాలేదు. ఆ అయితే అబ్ డేట్ ఎందుకంటే నేను మీ అందరికన్నా ముందు. స్టార్ట్ చేసినా కద నేను అట్లా కొంచెం అప్డేట్. అనేది లేదనుకుంటా మేబి బన్ ఆ కొంచం టెక్ టెక్నికల్ ఇష్యూ ఇట్లా ఉండొచ్చు మేబి
అయితే ఇప్పుడు మేము కాల్స్ మాట్లాడినా అవేం సిని మరి
అవి పదమూడు వందలు వచ్చినాయి
ఆ ఇట్లా కాస్ నాకు కాల్స్ మాట్లానావెయ్యి రాలేదు
అన్నిీ కలిపి అందులోనూ వస్తాయి
అంతేనా
ఆ అందులో వస్తాయి నాది ఏంటంటే ఇది సబ్మిట్ చేయలేదు కాబట్టి మీ అందరు అప్డేట్ చేసినవి నాకు వచ్చిన
ఉహు నాకయితే అన్ని కలిపి అంటే టూ థౌజండ్ వచ్చినాయి అంతే నాకు అన్ని కలిపి
ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ ఆ టూ థౌసండ్ ఆ ట్వంటీ సిక్స్ హండ్రెడ్ ఎంతో చె అమౌంట్
టూ థౌజండ్
టూ థౌసండ్ ఏనా
ఆ
ష ఎన్ని కాల్స్ వేస్ట్ అయినాయి నీకు
నక్ ఫైవ్
మరి అంత తక్కోవచ్చినై
ఫైవ్ కాల్స్ సరే అవి వేస్ట్ అయినా ఫైవ్ కాల్స్ ఫైవ్ హండ్రెడ్ తీసేయి మిగతాయి నేన్ మా దానే అవ్వన్న పడలేకద నాకు
ఆ ఎన్ని కాల్స్ మాట్లాడినవ్
నేను చాలానేం మాట్లాడినా ఆ ట్వంటీ దాకా మాట్లాడినట్టున్నా
అవునా అయితే నువ్వు ట్వంటీ కాల్స్ మాట్లాడినావి వాళ్ళు ఏమైనా కట్ అయినాయా
వాళ్ళయా ఏ అ సర ఏ కట్ట అయినా ఒక త్రీ ఫోర్ పోతాయి అనుకో సిక్స్టీన్ కాల్స్ కన్నా ఏయ్యాలి కదా
అవును సిక్స్టీన్ ఎయిట్ తీసుకున్నా కాని పడతాయి టూ థౌసండ్ చేంజ్ పడతాయి
నాకు వాయిే తర్వాత గిట్లా వాడతాయి ఏం మరి
హ్మ్మ్ చూడలే ఎప్పటికి సిక్ చేసుకోరాదు అదేంటి కొంచెం టెక్నికల్ ఇష్యూ ఉంది నేను స్టార్టింగ్ చేసినప్పటి నుంచి నాకు టెక్నికల్ ఇష్యూే చూపిస్తుండే
చేసింది నేనే తెల్సా అవి
ఆ అవునా నేను ఆల్రెడి
నాప ఆవ్ వాళ్ళందరూ అనుకున్నమ్మా ఇంతతొందర కంప్లీట్ చేసంద అంటే తినకే ఎక్కువ మనీ వస్తయి కావచ్చు అనుకున్నారు
కంప్లీట్ చేసింది కాదు స్టార్ట్ చేసింది ఫస్ట్ నాకు టూ డేస్ నుంచి నాకు వచ్చింది ప్రాజెక్ట్ చాలా రోజులు వచ్చింది వచ్చాక నేను ఫోర్ కాల్స్ మాట్లాడినా ఏదో వస్తదా రాదా వస్తదా అని డౌట్ తోటిస్ జేసి ఒక ఫోర్ కాల్స్ అట్ మాట్లాడిన తర్వాతకి ప్రియాంక మాట్లాడుతేమని ప్రియాంక చేస్తే అవునాక్క సరే మాట్లాడుతా అనేసి అన్నది తర్వాత నెక్స్ట్ అక్క మాకు కూడా అసై మాకు కూడా వచ్చింది మెసేజ్ ఇప్పుడే అని అన్నది
ఆహా
ఆ నాకు వచ్చాక వాళ్ళందరికి వచ్చినయి ప్రాజెక్ట్స్
ఉహు అంటే ఫస్ట్ బ్యాచ్ కే ఆ అప్పుడే వచ్చినటుంది నీకు
బ్యాచ్ లో వచ్చింది అందుకే ఆ ఇప్పుడు నేను నేను నేనే చెప్పిన అందరికి ఇట్లా ఆవ్వ అకౌంట్ కు ఓపెన్ అవుతుందని ప్రియాంక ఫోన్ చే చెప్పిన
తిన్నావా
ఆ నీ ఏయ్ ఓయ్ చెప్పినా ఓపెన్ అవుతుంది అని నాదెందంటే నాట్ సబ్మిటెడ్ నాట్ ఎగ్జటెడ్ అని వచ్చింది అయితే ఆ నేను మీ అందరి ఏ చెక్ చెస్ కొన్ని ఆ ఓ ఓపెన్ అవుతుంది అ కొంటానెస్ అంటే ఆ చెక్ చేసుకున్నారు అంటే ఆ సుత ఉన్నా కూడా అందరు చెక్ చేసుకున్నారు
ఆహా ఆమెకి ఎన్ని వచ్చినయో
శృతి వదినకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఏమో వచ్చినట్టున్నాయి
ఆ తన కూడా కొంచం కాల్స్ మా అనే కూడా వచ్చాయి తను నేను తన తోటే ఫోర్ కాల్స్ మాట్లాడిన తెలుసా
ఆ తన రెండే వేస్ట్ అయినాయి తెలుసా
నాతోటి మాట్లాడిన ఫోర్ కాల్స్ అటెండ్ అయినాయి ఆమె కరెక్ట్
ఆ ఆమె అద్ శుతి వదిన ఏందంటే తొందరగా కంప్లీట్ అయినాయి వన్ టూ డేస్ లో కంప్లీట్ అయినాయి ఒక్క కాల్ వే నాతో ఫైవ్ కాల్సా నీతో ఫోరు ఆ ప్రియాంక తోటి ఫోర్ ఒక్కటి కూడా క్యా ఒకట్
ఒక ఆ ఆ అనుష తోటి పోయినయె పోయిందన్నది ఒకటి అనుషతోోటి పోయిందన్నది ఇంకొకటి టేళ్ళతోటో పోయిందని చెప్ పిందంతె హు నాతోటి అయితే కాల్స్ మాట్లాడిన ఫోర్ కాల్స్ మంచిినే ఒచ్ న్ని
ఆ ఫోర్ కాల్స్ నియ్యి ఫోర్ కల్స్ నాయి ఎయిట్ ఆ ప్రియాంకై ఫర్ టువెలు అనుషై ఫోర్ సిక్ టిను ఆ ఆమె ఈ ఫోర్ శృతి యి ఫోరు ట్వంటీ కతమైపోంది ఆమెది
తొందర్నె మాట్లాడింది తను కూడా మ్ హు బానే చూపిస్తుంది ఆమెక్కూడా ఆ నేను నావి చేసినా మళ్ళా మా సిస్ స్టర్ ఫోన్ తోటి గుడ నినే చేసిన
ఆ అదే మానస య్ ఆ
ఆ తనద్ తనై కూడా చేసిన తనకు టూ థౌజండ్ చూపిస్తున్నాయ్
టూ థౌసండ్ చూపిస్తున్నాయా ఆమెయెన్ని వేష్టానైయ్ యో
ఆమెయేన్నీ ఆమె ఫస్ట్ చేసుకున్నాయే వేస్ట్ అయినాయి అంతే నినైతే ఒక్కటి కూడా వేస్ట్ చేయలే
అవునా
ఆ ఆమె ఫస్ట్ త్రీ వేస్ట్ చేసుకుంది అంతే ఇగ హు నేను మాట్లాడిన నైతే అన్ని ఖర్ట్ ట్టోచ్చినయ్
మ్ హు అయితే నిను ఈ ఆ నా బా చేసిన అయినా వా శృతోదినకు చేసిన కూడ వస్తలేదు సరే అనేసి ని ఐ ఆచ్చువల్గా మన ఫై కాల్స్ కదా అంత ముందుకే నేను శృ తోదినకు ఫోర్ కల్స్ ఆ ఫైవ్ ఫోర్ ఫై
ఆహా ఫోర్ ఫైవ్ కాదు ఎక్కువ కూడా మాట్లాడుకుందానికి ఛాన్స్ ఉంది ఇప్పుడు వస్తు నై కదా
అవునా ఒక్క రోజు ఏంతైనా మాట్లాడుకోవచ్
ఒక్కరితో నిన్నైనా మాట్లాడుకోవచ్చు నిన్న నిను మా ఇంటి దగ్గరనే ఉంటాడు తనయెన్ని ఫైయ్యే అయినాయి ఫైవ్ హన్రేడ్ ఏ చూపిస్తానయ్ ఇంకా మీగతాయి ఉంటై గా ఫిఫ్టీన్
ఆ
ఆ ఫిఫ్టీన్ కాల్స్ ఆనే నాతోనే మాట్లాడిండు ఆ ఫిఫ్టీన్ కాల్స్లల్ల టూ కాల్స్ పోయినయి థర్టీన్ కాల్స్ మాట్లాడిండు
ఆహా మరి వస్తయో రావో మరి అక్కడ చెక్ చేసుకోవాలి మరి
ఏమో థర్టీన్ కాల్స్ అయితే నాకు ఒక్కదానికే చేసి మాట్లాడిండు అంతముందు ఫైవ్ ఏమో రెండేమో ప్రియాంకకి చేశుండే ఆ ఒకటి నాకు చేసిండు కోటి మా సిస్టర్కు చేసిండు
ఆహా
అయితే నువ్వు టాస్క్ కంప్లీట్ చేయలేదు అందుకే మనీ పడనట్ ట్టున్నయి మరి ఈ ఇంత టాస్క్ కంప్లీట్ చేసుకో ఇయ్యి కూడ పడతయి అనంటే సరే అని నిన్న నాకు చేసిండు అన్నమాట కాల్స్ ఆమ్ చేసి మాట్లాడిండు అయిపోయిందిగా నిన్నటితోటి లాస్ట్ నైట్
ఉహు మళ్ళీ ప్రాజెక్ట్ అసైన్ చేస్తేనే మళ్ళీ స్టార్ట్ అయితది ఇగ
ఆ ఒకవేళ ఈ ప్రాసెస్ చెత్తారు కాబట్టి మనీ కూడా సెండ్ చేస్తరు
ఆ అదే అదే వన్ టూ డేస్ లో పడ్డయి పడేస్తయి
టెన్ డేస్లల్ల తెలిసిపోతయి ఎవరికి ఎంతొచ్చేటియన్ని
ఆ
చేయమనీ సెండ్ అయితయి అందరికి
నేను ఒక సిక్స్టీన్ కాల్స్ ఏమో మాట్లాడినా సిక్స్టీన్ ఎయిటీస్ పడినయి తీర్టీన్ హండ్రెడ్ అట్లా
హా సిక్స్టీన్ మాట్లాడినవా నువ్వు బానే
ఆ సిక్స్టీన్ మాట్లాడినా
ఆహా
నువ్వొక ఫోర్ చేసి ఉండొచ్చు మేబి త్రీయో ఫోరో చేశ్నవ్ ప్రియాంక ఫోర్ చేసింది శృతి వదిన ఫోర్ చేసింది మీ మీ వదిన టూ కాల్సో త్రీ పల్స ఏషింది శ్రృతీ అంటు కల్స్ ఏశింది
మ్ హ్ నేన్ గుడా చాల్నె మాట్లా నాకువాయ్ క మాట్లాడ్న కాల్స్ ఐతే ఒక్కట్ గుడా వళ్ళె సరిగా ఒక ఫై హండ్రెడ్ ఎక్స్ట్రా బడ్డ తిప్ రోగనా నాయ్ చూస్కొన్ నాయ్ తీసేసిన ఒక ఫై హండ్రెడ్ ఎక్స్ ట వడ్డట్ అంటె ఎయిటీనె గదా ఒక సిక్స్ కాల్స్ ఏశినట్టున్నడు అంతే
ఆహ ఇప్పుడు థర్టీన్ కాల్సేవరితో మాట్లాడ్న గదా థర్ట్ ఎయ్ట్స్ గుడా వడాలిగా మరియ
ఆ ఆయన సబ్మిట్ చేసడం అయిపోయింది
ఆ
ఇగా చూడాల్ మర్ ఈ వన్ వీక్ ల వడుతాయి అవ్ ని చేస్తనే ఉన్నా ఊకే
మ్ హ్ టెన్ మినిట్స్ అయ్యి మ్
చూత్తాంది